ఏం లేదు హ్మ్ తిన్నాం మీరు తిన్నార లేద ఎపూ
ఊహు
మిదెం కుర ఏం కూర మీది
హుహు మరి తిన్నరా? హలో
ఉమ్ చెప్పు వినిపిస్తుంది ఉ
ఇంకా ఏం చేస్తాండ్రు?
ఇంకేం లేదు
చెప్పండి మీరు
చెప్పు చెప్
హలో
హ విన్పిస్తుంది చెప్పు
ఏం చేస్తుండు ఏం చేస్తుండ్లు ఏమి లేదు అవునా
ఇంకేం మరి పికిల్స్ ఏంటమ్మా స్కూల్కేనవా ఇంకేం మరి
ఏటానా ఊర్లాకి ఎటాన వెళ్తనా
ఆహ్
ఆహ్ అవునా
ఇంకేం ఏమైనా తెల్గు స్టోరీస్ తెల్సా
అంటే కొన్ని కొన్నే తెల్సు మీళ్ చెప్తే నేను చెప్తా
ఉహ్
కూలేవనా పచెలో ఆ
స్కూల్ పద్యాలచ్చ ఏమైనా టెక్స్ట్ బుక్ చెప్పు
ఆ ఏమంటే హుహ్ పాఠమన్న చెప్పచ్చా యాలు ఆ శాంతి సహనాం సత్య రూపమా సౌర్కాకాంతితో వేలిగి దీప్పమా నా మామి భారతప్పతాకామఆహ్ సరామి ట్రివర్నా కే-కేతనమా పవిత్ర భారత దరాజ పవిత్ర భారత్ పవిత్ర్ర బారతధరలా మన పరాయిపాలనమంతా అంబరమ్యాగజిన్ ససంత్రమా తాంన్నాయా ఆ సాంగ్ ధేయ ఏలావున్ది సాంగ్?
బావుంది
ఆ
పక్కని వాళ్ళని మాట్లాడ్కని చెప్పు
మాట్లాడకు పోరి అది
ఇది మాకు ఊ ఎట్లా
ఇంకా మీకేవన్నా పాటలచ్చా మూవీ
మూవీస్ నీకేం మూవి నచ్చుతది
నాకు పుష్పా
ఆహా దాంట్లో ఏ సాంగ్ నచ్చుతది
ఆ సాంగూ గుర్తులేదు
ఊహ్
ఉహూ మీ గుర్తుందా చెప్పండి మీకు ఏ సినిమ్నా ఇచ్చాం ఏందిరా సాయి గాంతోనున్నాం
గోవింద్ హో
ఏమిష్టం?
గీతా గోవిందం
ఏమిష్టం ఏ సాంగ్ ఇష్టం
ఉ ఊ గీతా గోవిందం మూవీ సాంగ్స్ విన్పిస్తుంది చెప్పు విన్పిస్తుంది చెప్పు
మీకేం సాంగ్ ఇష్టం మూవీస్లల్లా ఫోక్ సాంగ్ల ఏది ఇష్టం ఫోక్ సాంగ్ల ఏది ఇష్టం
రాను బొంబైకి రాను
ఒక్సారి పాడు
ఆ పాట పాడ్డాన్కి రాదు
అవునా నాగూడ్రాదూ
ఉహు
సిన్మా సాంగ్స్ లో సిన్మా సాంగ్స్లో సీన్మా సాంగ్స్లో
సిన్మ సాంగ్స్ కూడా ఏం తెల్యదు
అ
తెలియదు సీరియల్ చూస్తా చాబంతీ
ఆ చూస్తం చాబంతి మీలు చూస్తారా చిన్ని చాబంతి మా ఢీ
అ
ఆ హా దీంట్లో ఏ సీరియల్ ఇష్టం మీకూ అ చాబంతి
ఊ
అవునా
ఊ ఇంకా
ఇంకా మీలే చెప్పండి ఆహా హా
ఇంకేం ఫుడ్ అంటే ఇష్టం
నాకు బాగా అంటే టమాచ్చెట్నీ రైస్
ఊ
ఉ వెజ్జి లేమో టమాచ్చట్నీ రైస్ కాకరకాయ బెండకాయ అవ్విష్టం బెజ్జిలేమో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఎగ్గు
ఉహు
మీకూ
నాక్
నాకూ బెండకాయి నాన్ వెజ్జ్ లో చికెన్ మటన్ ఆహా ఇంకా ఎగ్ ఇష్టం లేదా
ఎగ్గ్ తింట ఆమ్లెట్
ఆ ఎగ్గ్ తింటాల మీ ఇంట్లోళ్ళు
ఇత్తరు
త్రిష
హ్మ్
క్రిష్ ఫ్రిష్
అంటె
ఫ్రిష్ శాప
చాప తినను చాప తినను రొయ్యలు తినను
మీ ఇంట్లో వళ్ళు తింటార నువోక్కతే తినవనమా మీ చెల్లా తింటద
తింటది మా చెల్ల ఆల్రౌండర్ తింటది
అవునా హ్మ్ మీ చెల్ల తింటది నువ్ తినవ్ లేదు నేన్ తినను మా చెల్లి డే మొత్తంలో ఫోర్ టైమ్స్ థిన్ అవునా అవునా
అక్కలు చెల్లెలు ఉన్నర
ఆ ఒక అక్క ఉన్నది ఒక చెల్ల ఉన్నది మా అక్క ఆ ఫీసు లో పన్ చేత్తది బ్యాంక్ లో కంప్యూటర్ కొడతది
హ్మ్ హు ఏం వర్కు
ఎవలన లోన్ ఈస్తే డబ్బులు తీసుకుంటె ఇంటింటికి పోయి హ్మ్ హు అమ్మ కిస్తే అమ్మ దగ్గరకెళ్ తీసుకుంటది ఉహ్మ్ ఎంత మం
ఇంకేంటి
మా చెల్ల గుంట చెల్లగూడ అంతే మా డాడీ ఇస్తే మా డాడీ ఇయ్యంటే మాక్కేమో ఇయ్యది మా నాన్న ఇయ్యకన్నది ఆరు వందల్ అని అంటది అమ్మ ఈ అంటే ఫోర్ హండ్రెడ్ ఇచ్చింది సిక్స్ హండ్రెడ్ ఇయ్యలే ఉహ్మ్ మీకెవలాన్న ఉన్నాల చెల్లాల అన్నలు ఉన్నారు ఒక తమ్ముడు ఒక చెల్లి అల్ తింటల నాన్ వెజ్ ఉహ్మ్
ఇంగెంటి వాకెళ్తరా వాకెళ్తర
ఆ వెళ్తా వాకెళ్లి ఏం చేస్తరు బట్టల్ పిండుకొని ఒత్తమ్
మ్ హు చాపల్ పట్రా
మ్ హు మేము పట్టం మా చిన్న తమ్ముడు ఉన్నడు
మ్
అయన వాగుపైతే చాపలు పడుతడు ఓ నీతో
ఉహ్మ్ నీకు పట్టడానికి అచ్చిండా అనుకున్న
హ్మ్ హ్మ్ బట్టలు ఉట్టుకుంటూ ఉంటే మా చెల్ల పిండుతది మా తమ్ముడా నీళ్ళల ఆడుతడు చపల తోటి
ఉహ్మ్
ఇంకే మరి
మ తమ్ముడేళ్తాడు అప్పుడప్పుడు పట్టడానికి
మ్ హు మీ చెల్ల ఆ చెల్ల వాక్ కెళ్తది కానీ పడుతదో పట్టదో తెలియద్ ఆ హా పట్టుకొని ఒత్తల నువ్వు కూడా పోతావ వాక్కు
నేను ఎల్లను
అ హా
మ్
అవున
ఇంకేం మరి చూస్తావా మూవీస్
ఇంక ఎటైనా ఏల్త బైటికి సినిమాకు పార్కు పానీపూరి అట్
మ్ మ్ పనిపూరి తింటావా హు మ్ ఇంకేంటి మరి మాక్స్ ఏం తింటావ్ స్నాక్స్ లో టమాటా మ్
ఇంకేమీ టిఫిన్స్ ఏం చేస్తావ్ టిఫిన్స్ ఏం చేస్తారు టిఫీన్ టిఫీన్ దోసా ఇడ్లీ వడా మ్ ఇంకా ఇంకా
ఆహా
ఆహా నీకు నచ్చింది ఏంటి
దోస అహ ఆ
ఆహా మ్ ఇంకా దాంతోనీ ఇది కూడా బోండా అంట చూ అహ ఇ ఫోర్ అయితే ఫుల్ ఇష్టం నాకు
మ్ సరేరా మరి ఉంటా